ఆ బాగున్నారా ఆ బాగున్నా పిల్లలు ఏట్లున్నారు అందరు మంచిగున్నారా
ఆ బాగానే ఉన్నారు. ఏం చెత్తన్నావ్
బట్టలు మార్త పెడతాన్న
ఆహా అప్పుడే బట్లలు పిండినం మార్తా పెడతాన్నవా
ఆ ఇంగా పని అయిపోవలి కద టక టక్క చేస్ కుంటన్న తినలే తినాలే చాయ పోసుకున్న అప్పలేసుకొని ఇంత తిన్నా ఇంగా బట్టలు మట్త మా అమ్మా చేసింది.
ఎన్నడూ చేసింది అవునా ఏమేం అప్పలు చేసింది.
మడుగులు చేసింది మడుగులు పకోడి మడుగులు పకోడి ఇవి చేసింది
అవునా
ఆ
రేపు ఇడ్లీ చేద్దాం అనుకుంటాన్న మీనపప్పు నాన పోయాలి ఇయాలా
ఉ నాన ఓయ్ మంచి ఇడ్లీ చేసుకోని తీనుర్రి
ఏ చెల్లకు కుడ పెడతవ అప్ప పెట్టన దానికిగాని ఇది అమ్ములు ఒకటే అంటంది. పాప ఒక్కటే ఇడ్లీజయ్ ఇడ్లీజయ్ అంటోంది. పాప
ఓ మరి చేసి పెట్టపోతవి ఇన్ని రోజులు ఎందుకు
ఏ నాకు నువ్వు ఇగ చూసినావుగా వంట చేసేసరికి ఈయాళ్ళ అయితంది. ఇగ ఇడ్లీ చేస్తే మళ్ళీ ఇడ్లీ చేసి అయాన్నీ అడిగి ఇడ్లికి ఎన్ని గిన్నెలు పాడుతయి తెలుసు గాదా ఆ గిన్నెలని కడిగి మళ్ళా పెట్టి మళ్ళా అన్నం వండి కుర వండి లోపే మధ్యాహ్నం రెండు అయి తంది మల్ల రెండు ఇంటికి తిన లోపే పిల్ల గల్లా స్నానాల టైం అవుతాంది. మళ్ళ తానాలు పోసి మళ్ళా నేను తానం చేసి ఇ వాకిలుడ్చి ఇల్లుడ్సే వరకు మళ్ళ ఐదు అయి తంది ఐదయి ఈ మధ్యమధ్యాల మల్ల వాళ్ళ పాలిచ్చుడు దాన్ని పాల తాపిచ్చుడు ఇయన్ని చేయల్నా చేయాల వద్ద ఆ ఇగ ఇయన్నీ అసల్కు లో ఓ ఇచ్చి పని నా కైతే వామ్మో
ఇక పిల్లలు ఉంటేనే అంతరికం ఉండదు
హుమ్ ఎవ్వరు పట్టుకుంటానికి లేరు అప్పుడు మా తమ్ముడు ఉండేది వాడు వేరే రాష్ట్రం పోయిండు ఆ రాష్ట్రం నుంచి వచ్చినాక నాకు ఈ కట్టగా
ఎవరూ తమ్ముడు ఏం పేరు
అదీ పేరెందుకులే కానీ నీతో చదువుకున్నాడు కదా నీ తరగతేగా
రామ్ చరణ్ చీమ రామ్ పాండుగాడ
ఆ వాళ్ళే
ఓ సరే
ఇంకేం జేత్తన్నవ్
ఏముంది పనే హలో హలో తిన్నావా తినాలింగ మెల్లగా
అవునా మావిడికాయ్ తింటావా కోయినా
ఇప్పుడు ఎందుకు తియ్ మెల్లగా మధ్యానం కాడ తిందం
నువ్వు ఉంటలేవ్ దోకన పోత అంటావ్ మళ్ళ మధ్యనం తిందమంటున్నవ్
ఇప్పుడు అవి తింటే అన్నం తినబుద్ధి గాదు
అంతేనా మీ బావెం జెత్తండు మరీ
మా బావకు టీవీ చూశుడే సరిపోతాంది
అంతేనా
ఆ ఓ మా అక్క దగ్గర చింది సీరియల్
అవునా
ఆ ఇంగా ఆ టీవీ ఎట్టుకుంటాడు మంచిగా చూసుకుంట అట్ట కుసుంటడు పంటడు అపే ఇంగా వైద్యుడు వస్తే ఇంగా ఏమంటరు వైద్యం చేస్తడు
అంతేనా రోగులొస్తే వైద్యం ఇస్తడు వైద్యుడోస్తే వైద్యం చేయడు
హుమ్ ఆ
ఇంగేం ఇత్తావ్
ఇంకా ఏం లే రోజంతా పని చేసుడే సరిపోతాంది కా అది పన్ తోటే టైం పాస్
అంతేనా మా ఇంటి పక్కన ఒక గోడ కొట్టిరు గోడ కట్టి రూ ఆ గోడకు ఏదొ కలరు ఇట్కతెచ్చిరు మా అక్కోల్లు వేరే ఇటుక చిర్రు సిమెంట్ ది కానీ చదుతెచ్చిరు కాగానీ వీళ్ళు ఎర్ర ఇటుకనే తెచ్చిరు మొత్తం ఎర్రిటుక తోనే కట్టిర్రు అసల్ గన్ని పైసుల ఎక్కడియో ఏమో
హుమ్ అమ్మో అన్ని పైసలంటే మామూలా
ఆ ఫుల్లి పైసల్ ఇప్పుడు ఆ ఇల్లుకి రెండు కోట్లు మూడు కోట్లు ఉంటది కావచ్చు
వామ్మో కష్టమే బానే పట్టిన్రుగా అన్ని పైసలు ఉంటే కతున్నారు
మస్తు ఖర్చు స్కెట్ ఆడతారెమో మాకు తింటానికి కూడా వెళ్తలేదు ఇండ్లకు
అయ్యో మీ ఆయన రోజు
గిరాకులు లేదు చెల్లే నువ్ నమ్ముతావో నమ్మవో అసలు గిరాకి లేదు ఎట్లా అంటే ఇప్పుడు చెప్తను ఒక మూడు వేల రూమ్ రెంటు ఆ హెమ్ మూడు వేలు రూమ్ రెంట్ పోత్ ఐదు వందలు కరెంట్ బిల్లు మూడు వేలు అయినా ఆ నెలకు పాలకర్చు ఇరవై వందలు. ఆరు వేలా ఆ మళ్లా పిల్లగాళ్లకు నెలకు రెండు వేలన్నా హాస్పిటల్ ఖర్చులు
ఓ ఓ ఎనిమిది వేలు
వేలా ఆ ఇప్పుడు ఇగ కు ఉప్పులు అయితేంది పప్పులు అయితే నీ ఏదైతే ఏమి ఉప్పు అయితే ఏమి కారం అయితే ఏంది వాటికి నెలకు ఒక వెయ్యి
పకంపప్పు
కదా అనుకుంట ఆమె తింటానికి తాగుతానికి అనుకుంటా పదివేలా.
ఆ
చూడు ఇగ నెలకు పదివేదు ఈ ఖర్చులే
నీను మా అమ్మ నాకు నెలకు ఎంత ఇచ్చినా కూడా నా ఖర్చులలో తిప్పికొడితే రెండువందలల్లోనే నేను ఖర్చుగును చే చేస్కుంటా తెలుసా రెండు వందలకి మించి రూపాయి కూడా ఎక్కవ పెట్టుకోను చ్ అంటే ఎక్కువైనా కూడా దాని ఇంకా తక్కువ చేసుకుంటలే గానీ ఖర్చులు తగ్గించుకొని వొస్తే తగ్గించుకుంటా కాని అంత రేట్లా అంటే కష్టం గంతా డబ్బులంటే సేవ్ చేస్ ఆదా చేసుకోవాలి పిల్లలు పెరుగుతన్న కొద్ది ఖర్చులు పెరగద్దు ఖర్చులు తగ్గలే ఆదయ ఏసుకోవాలి అవి పెరుగుతే గాని మనం మంచిగా చేసుకుంటేనే బనికొత్తాయి పిల్లలకు.
ఆ
అనవసరమైన ఖర్చులు అవన్నీ పెట్టుకోకు
ఊ మీ పిచ్చిలేస్తాంది ఇంకా ఇగో శాపత్తకు ఎంత నిన్న వంద గ్రాముల దానికి ఎన్ ఎనబై రూపాయలు ఎంత్ ఎంతున్నది ఓ గి తున్నది ఈ డబ్బా ఒక పదిహేను రోజులు కూడా రాదు ఇది. దీనికే నెలకు రెండు వందలేస్కో కురాదు ఉ
ఉ
ఇంగా ఏం చెత్తన్నావ్ మరి ఊకే బొమ్మలు కావాలంట మరి వాళ్ళ డాడ్ తాడు బొమ్మలు జుత్తే కండ్లు పోవ చొప్పు
ఆ కండ్లు పోతాయి బొమ్మలు చూత్తే
ఆ వద్దంటే ఇంటలేదు అసలు మరి ఏం చేతారు
ఆహ్ అయ్యో అట్లా చెయ్యొద్దు. బోమ్మల్ చూడొద్దు కదా మరి.
ఇప్పుడు వద్దాని నేను కూడా అంటాను వింటలేదామే.
ఆహ్మ్ బొమ్మల్ జుత్తే బుచోడు వచ్చి ఎతకపోతాడు అని చెప్పు.
చెప్తే వింటద ఆమె అస్సలుకే ఇనాదు ఆమె పట్టింపు ఆమెకే కావాలో.
ఓ అవును మీ పాపను మొన్న. మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళింది కదా అప్పుడు ఏమన్నది తెలుసా.
ఆహ్.
ఇంగో సైడ్ భాగం అంతా మా డాడీ. అయితే స్ప్రైట్ తాగింది. తాగి అళ్లా బాములు ఉంటాయి. తాగోద్దు పురుగులు ఉంటాయి అనీ పెట్టు పెట్టింది మాఅమ్మ చెంప మీద. గోరంగా కోట్టింది తాగింది తాగి అ.
అదే ఆమె తాగితేనే ఏముండవు.
ఆహ్ బాములు ఉన్నాయి.
ఆహ్ అట్లనే అంటది.
మాఅమ్మ ఉండి అంటే నువ్వు తాగితే బాములు ఉండవు కానీ. అయితే నేను తాగితే బాములు ఉంటాయి అని మా అమ్మ అన్నది.
ఉమ్ మంచిగనే అన్నది ఇగో చూసినవాత్త. మంచినీళ్లు పోతే తంసప్ పోయవా అంటది తం ఆహ్ తంసాప్ పోతే మంచినీళ్లు పోయావా అంటది.
అమ్మో కష్టమే మీ పాప తోటి.
ఆహ్. అగో మంచినీలు పోస్తే చెంచా ఇయ్యవా అంటది.
ఆహ్ ఉమ్. చిన్నపాపలంతే.
ఏం పాపనమ్మా పిడుగులు.
ఉమ్.
వేడి వేడి గంజి లో చెయ్యి పెడతాది వేడి వేడి పాలలో చెయ్యి పెడతాది. ఆహ్ అన్నం గిన్న వండితే అన్నంగీనే. కడివే ముట్టుకుంటది అది కాలదా.
కాల్తది.
ఆమె ఆగం కాదు అమే కథ కాదు ఇయళ్ళ అల్లం ఎల్లిగడ్డ తీసిన ఎట్ల అయితదో ఏముంటాదో నాకు అసలు పిచ్చి లేసు. ఎంత ఆశట్లే.
అవునా ఆహ్ అవున మీ బంద్ ఆహ్. ఆ ఇంట్లో వాళ్ళ నాన్నమ్మ ఎవరో ఉన్నారట.
ఇంకా ఆమె పోతే ఇంకా మీరు అన్నం తిని బయట పడితే నేను ఇల్లు ఉడ్చుకొని తిన్నవి తోమి. అయి పట్టుకోని బోత ఇగా.
ఉమ్.
అవునా.
నువ్వు అన్నవంటే మేము తింటాం ఇంక ఏముంది.
అన్నం వండిన్లే చెల్లే కూరనే కావాలి ఇంకా.
ఆహ్. నావి కూడా బట్టలు కావాలి ఓ గది బట్టలు మడతాబెట్టీ. తను.
ఇగో ఇంకా కారం వేసిన ఇకా ఉప్పు కారం వేసిన ఇగ కారం ఉడకంగనే. పెట్టుకొని తిను నువ్వు తీనువు బాగా. మేము ఇంతలోనే బోల్ తోముతాం
ఆ సరే
ఇంకేం చేత్తన్నావ్ మరీ
ఏము ఉంది మెడల్ నొత్తానయి గాని వత్తున్నాయి అడలుత్తనే పడిపోయినట్టే అయితనై
ఏ బోతనవా ఇయాల చూపిచ్చుకొని మంచిగ నాకు డౌట్ మీరు పోతేడి బావ సఫ్ ఎత్తలేడు పోయటం లేదు. తీపడికి ఎప్పుడో ఉండే
నేను అడిగిన మధ్యాహ్నం వరకు పోదాం. ఎండ బాగొడుతున్నా కదని అన్నాడు. అంటే మధ్యాహ్నం అంలేగాని కొంచెం సేపైనా తరువాత పోదాం. నీడ పట్టుకో అని అన్నాడు. ఆ అవును లు నప్పడ్రా
ఆ కొంచెం ఉంది ఆ ఉండనిచ్చిలే ఉంచుకో మరిగా నీ కావాల్సినప్పుడు తీసుకెళ్ళి
ఆ సర
సరే మరి ఉంటాను మరి